ఆ వినపడుతోందా
వినపడుతోందిఅక్క
ఉమ్ చెప్పు పెద్దట్డి రెస్ట్లు
ఏంకరు వండుతాను ఏమన్నామండి ను్వు
ఆ పొద్దున్న దోషాలు పోసిన ఇప్పుడు చికెన్ వండుతాను చుట్టాల చిరుమాడ వడ్డొచ్చింది అళ్లా కొడుకచ్చిండు ఇగా జర్దీన్ మట్ న్ బెదిరి తాండ నాకు
జర
బొమ్మ బొమ్మ
ఆహా
బొమ్మను పట్టుకొని బెదిరిత్తాం
అవునావు
పన్న అన్నా
నాక్క ఇంతమందికి ఏదంద మనీ అయిిందా కాలేదా అని చెప్పి ఫోన్ చేసిన
సరే సరే ఇంకా తమ్ముడు పోయిండి అటుూటికి
పోనక్క
సొప్ప అనేదిర్తలవరా నాకుస ఎంత చేద్దమ్మా ఇదిదర్బద్ మంది నాకు తెకువ మత్తంది
స్కూల్కి వెళ్ళిడా
పోయిడు
ఎప్పుడొచ్చిళ్ళు మరి చుట్టాలు ఎప్పుడుచ్చారు ఇప్పుడైనా
ఇప్పుడే అచ్చీరు నేను కూ కూర పోయిందిది ఎత్తానా
అవునా
నా బిడ్డ ఆ చిన్నొన్ని ఎత్తుకున్నది వాళ్ళు ఆ రూముల ఉన్నారు
ఆహా
ఇగ ఆమెకు కొం చాయ వెట్టియాలే తాగుతది
శ్రీరామనవమి రేపా అక్క
ఆ రేపే ఇగ రేపు తినుడు ఉండది కదా మళ్ళా ఆమె ఏళ్ళిపోతదని ఇవల్నే తేమన్న అన్నట్టు
ఆహాహా
ఉ పోతావా గుడికి ఎటన్నా టెంపుల్ కి
రేపు ఏం వారం శుక్రవారం గాద ఆ పోతం
మేము ప్రతిసారి పోతాం తెలుసా రామాలయానికి
ఇగ రామాలయం ఉంటే పోతాం కదా అక్క ఇగ రామాలయం లేకపోతే పోవాలి ఎట్లనేయినా ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇగ బాగానే ఉన్నాయి ఈ ఊర్ల టెంపుల్స్
ఉ
మేము ఇంతమున్న ఉన్న ఊర్లో ఇప్పుడు మేము ఇంత ముందు ఉన్న రూమ్ దగ్గరకి దగ్గర అదే వీది ఇగ ఇప్పుడైతే దూరం గాని అదే వీది రామాలయం దగ్గరనే
ఇగ ఈ సారి నాకు కుదిరెటట్లేదు
కుదరదా
ఆ ఇగ ఆమె పెద్దామె మంచిగ లేదు కుదరదు
ఇగ అంతే ఏం ఏమో ఇగా చూడాలి
ప్రతిసారి వోనేది ఇ సారి మిస్సూ
జనాలు బానే వస్తారు కావచ్చు ములుగు మొత్తం ఒక్కటే రామాలయం గద అక్క
టున్నది అటు ఉన్నది గొల్లవాడకు గొల్లవాడకు ఉన్నది
మ ఇటు మన సైడ్ ఎక్కన్నాది
మన సైడ్ అటు గొల్ల వాడకు ఉన్నది రా అటు సైడు
అదే ఆహ ఇం త లోపలికి ఉన్నద
ఆ అటుూ ఉన్నది
అంటే ఎవరు నాకా రోడ్డు కనిపించే రామాలేమ తెలుసు
ఆ రామాలయంకి అవతల్ రోడ్ సైడ్ ఉన్నది ఇండ్లలోనే ఉన్నది అది పాత గుడిగాని కొత్తగా చేసిర్రు
అవునా
ఆ
అక్కడి ఇక్కడ అక్కడ వె లా కడిపోతారు
ఎప్పుడు అక్కడికి పోలే కాని మన రామాలయానికి పోయేది ఏ గలావాడ దనిక అప్పుడు పోలే కానీ వాళ్ళు కొత్త ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నప్పుడు పోయినంగంతే
ఆహా కొత్త కట్టించినప్పుడా
ఆ ఎప్పుడు పోవాల్సి వచ్చింది కొత్త గుడి పెడతారు అని అంటే అన్ని ఉంటాయి కదా మూడు నాలుగు రోజులు సొంబుల్లో నీళ్ళు తెచ్చు కరి అద్ద
ఆ
ఇ అవన్నీ చేసినాం మ బట్టలు పెట్టుకోవాలంటే బట్టలు కూడా పెట్టు న్నా
అవునా
ఆ మంచిగా జరిగింది అప్పుడు
ఏం చేతలు మరి ఇంకా తిన్నరా అక్క మరి చే చేసుడే సరిపోతంది
పొద్దున చిన్నని పెట్టుకుంటేనే ఒక రెండు దవదవు మింగన అప్పటికే కళ్ళు తిరుగుతానే నాకు
అవునా
ఒక రెండంటే రెండే తిన్న ఈ చాయ్ తగిన అంటే ముందే చాయ్ తాగితే అట్లా అవుతాది నేను
ఫస్ట్ చాయ్ తాగకుండా ఏదైనా తిన్న తర్వాత తాగుతనవ
ఆ అందుకే ఆ అది తిని ఒక రెండు దిని దబ దబ టీ తాగిన ఇక డైరెక్ట్గా తినక బడతలేదు
డైరెక్ట్ తాగొద్దక్క సర
ఆ తాగద్దు అది ఉమ్ నాకు బెట్టింది కూడా ఎఫెక్ట్ చూప్పెడ్తా తాందికూడా
ఏమైతాంది
అడేషన్ అయితలేదీ ఇగ బేవులతోనేే
బేవులోస్తాయి మళ్ళీ అటి పరిగడు ప్పున తాగడం వల్ల కాళ్ళు చేతులు కూడా వినికినట్టు అనిపిస్తుందిట
మకు అదే అవుతాను అందుకే నను తన్నడానికే ప్రయత్నం చేస్తాను సాధ్యమైన అంత వరకి తాగద్దని ప్రయత్ తాగద్దని ప్రయత్నం చే తే అయ్యడ పానం ఊకుంటలేదు
కాదు అలవాటు అయిన పానం కదా ఆహా ఏ బందేనికి వీలు ఉండదు
అస్సలు ఊర్కుంటలేదు పాను
మామయ్య వాళ్ళు కూడా అంతే ఒకసారి ఒకసారి మాట్లాడినప్పుడేమో తాగుతలే పని చెస్తాను అని అంటారు మళ్ళీ ఒకసారి తాగుతాను అంటారు బంద చేసిారు ఏమో కదా అని అంటే ఏ ఏ బంద్ చెప్తను మెల్ల మెల్లగా బంద్ తమనా అంట్రు మళ్ళ ఏ రోజు అవుతలి ఇప్పుడు
ఊకోరా పాణం అద దాంట్లో టీ టీ పొడిలా కెఫీిన్ అనే డ్రగ్ డ్రగ్ ఉంటది అది మెదడు పోయి మన నరాలను ఉత్తేజ బరుస్తుంది అంటే అది ఒకటి అలవాటు లెక్క చేత్తది మనకు యాక్టివ్ గా ఉంటదిఅది మెదడుకి అందే వరకు మనకు తలంత బరు బరువు తలనొప్పి అంతత ఆగం ఆగం అయితది ఇగా
అంతేన ఇక అలవాటు అదిక
నీక ఎవరికి తెలవదు కాకపోతే ఇ నేను కూడా సెల్ లో చూసినా కనుక నాకు తెలుసు
అహ హ ఆయ్
అది మెదడుక్ అందితే అప్పుడు కొంచెం రిలాక్స్ అయితుంది అన్నట్టు టీ పొడి
ఇక అలవాట్యింది అదా
అ
టిఫిన్లు తిన్నారా అందరు మరి
ఆ
అందా టిఫిన్లు తిన్న రాక్క
ఆ తిన్నావరా అందరికి వచ్చినోళ్ళు వచ్చినోళ్ళకి పెడతాను మాడబిడ్డకు పెట్టాలి
అయిపోయిందంటే తొంగ పోవాల తుముకుంట మల్ ఇవి కు నైవి ఇన్ మతాయి బోలు అవి ఇవి చానే పడతాయి అంటమ్మా
ని దాని అడదోమనా సింకుడు అదేంటి దాని ఏమంటారు స్టాండ్ అడదం పోయినా
తుమ్ నవవాల అే
దోమిన మల్లా అయినా మల్ల దోమిన రెండోసారి తిన్నపల్లలు
అ
ఇదే సరిపోత తినోడు తోంగోడు కడుగుడు తోడుసోడు ముదుకోడు పని మనిషి జీతం లేని పని మనిషి
పనవంచని ఎని ంటనువా
అంతేగా మరి
రీల్స్ అత్తయి అదా తింటానా తుమ్తానా అని చెప్పేసి
ఆ
అట్లుంటదన్న
తింటాను తొంగతానదే ఎంకురే విష్టణం
టమాటక్క
అవున ఎక పనా వనలా ఎగస్ వీట్ల
ఎగ్స్ ఎడ నైట్ ఎగ్స్ విన్నాం ఆమ్లెట్ వేసుకున్నాం నిన్న పప్పుండి నే లేదా పప్పల కని ఇప్పేసి ఆమ్లీట్యితే తినడు
శ్రీరామ కతలేరా మరి
ఏ ఊకు అక్క శ్రీరావుణ కూడా అత్తాంగ వచ్చం చేయాలి దేవునే మొగ్గుకోవాలి అంతే కదా అదేదో ఇక్కడనే మొగ్కుకుంటారు తి
రావాలి ప్రతి పడుగ పడుగకు వచ్చి జర్నీ వేసి
మళ్ళ వచ్చి ఇక్కడికిచ్చి లేవ్వకుండా కావాలే.
ఆహ్ మల్ల రెండ్రోలు పండాలే
ఆహ్ అట్లనే అయితంది. ఇగ అదేవరి ఎప్పులే కొతానుగా నేను.
హహ ఎప్పుడొతరు మళ్ళా మరి.
మల్లా తెలవదక్కయిగా. ఈ మంత్ అయితే లీవ్స్ ఉండవులే. ఎందుకంటే వీళ్లకు మాంథెండు
ఆహ్ యమ వాళ్ళు ము ముగ్గు గిట్లా పోతారు కావచ్చు. అప్పుడు అత్తవ్ కావ్వచ్చు?
ఉహ్ ఎప్పుడు పోత్తరో అక్క. ఇంకా దాన్ని క్లీ క్లియర్ ఏయ్యారే కదా మొత్తం.
ఇంగ నేల పడుతది. అటు ఇటు గా
ఉహ్ ఇగప్పుడే. గప్పుడే అమ్మో! అప్పుడు దాకా ఇక్కడా? అప్పడ్ దాకా ఉండంటే వత్తాం.
కుంటాన్ద ఇంటికి
పేరు. ముల్ ఫోన్ చేసిండ్రోజె అడుగుతంది. అత్తేయ్య శ్రీరామనవకి వత్తరా? ఇప్పుడుొత్తరు మరి అని అంటంది.
తినండ్
అదే అన్నవి అన్నీఅంటే. ఇగే ఏమో నాగు తెల్ ల్వదు అనీ చెేప్పారన్నా.
ఆహ్ సరే ఉండనా మరి.
ఆ సరే అక్క
ఆహ్ ఓకే
ఉహ్మ్ బాయ్